హలో హు చెప్ ఏం చేస్తు నవ్ బన్నావ
పక్కన పక్కన ఉన్నారా మీరనుబోలొ అది
హమ్ పక్క పక్కనే ఉన్నం
హమ్ ఎంత సే చెప్పు దాంతోనే మాట్లాడిన దాన్ ఏం లేదు నాన్ సర్టిఫైడ్ ట్రై చేస్తావా పోతావా ఆ హాస్టల్ వెకేట్ చేస్తున్నావు కదా మళ్ళీ ఎప్పుడొస్తావ్ అని సోది పెట్టిన
అవునా ఏమంటుంది మరి
ఏమాది వస్తామంటుంది ఏ కంప్లీట్ వేసుకొని పోతా అని అంటుంది నువ్వేమో రారు అంటున్నావ్
అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు వస్ చెప్తా మళ్ళ చెప్తా ముందు రోజు వస్తా అంటే ముందు రోజు వస్ తా ఎగ్జామ్ ఉన్న రోజు వస్తాలంట ముందు రోజు వచ్ చె ఎగ్జామ్ రాసి వెళ్తా
ఎగ్జామ్ ముందు రోజు ఎట్ల వస్తవే ప్రిపేర్ కావా
త్రిప్పగా అందుకి ఏమిండదు చెప్పు ప్రాక్టీస్ చేయడేగా ఇప్పుడు చేస్తా కదా ప్రాక్ ప్రాక్టీస్ చేస్తా చేసి ముందు రోజు గైడ్లైన్స్ అవన్నీ చూసుకుంటా ఇప్పుడు అవ ఏమని జసని ఇప్పుడు ఓన్లీ ప్రాక్టీస్ చేస్తా ఎగ్జామ్ ముందు రోజు కొంచెం గైడ్లైన్స్ అవి చూసుకొని ఎగ్జామ్కి వెతా నెక్స్ట్ డే అట్లా
ఉ అట్లాంటున్నాము ప్చ్ ఇక్కడికి వస్తావా హాస్టల్ క మొళ వేరే
తెలియదు ఇక అదే చెప్తా మళ్ళీ అప్పుడు వచ్చేటప్పుడు
కన్నా బిర్యానీ మరి
ఆ తింద
ఏన్ ఇంత జల్దన్నా
కొంచమే
నా
ఆ
ఆ
అవున అవును
మరి దానినికి ఎందుకు తినకండద ఆమె నాకు అర్థం కాదు
ఏమో కానీ ఏం ఏమై మరి ఏం చేస్తున్నా ఆఫీస్కి వెళ్తున్నాడు
సన్నీ స్టోరీస్ వస్తాయా నీకు
అంటే ాల ఎవరి ఆహ రావు
ఫామకి రిక్వెస్ట్ పెట్టబ దయతుంది అని అవసరమా అనిపిస్తుంది
అవునా
అ
ఆ ఎందు కలే సోది ఏమో స్వీటి పెళ్ళనే అంటున్నారంటా మరి తెల్ల వాయిద్ద రాజు ఆ శ్రవణం సంజన అన్నయి మన్నో అసా నేను ములికె వెళ్ళి ఉండే బ్యాంక్ పనేద అప్పుడు కాల్ చేస్త అని మాట్లాడింది అట్లా చెప్పింది అ
నున్నమే కాాలేజ్నామ కాాలేజ్ంద
నేనే కాల్ చేసి ఉండే డౌట్ ఉండే దానికోసం అని చూసినా
ఆ
చేస్తే చెప్పింది శ్రావణ మాసం ఎవరు సంజన
ఆ మన మ్మ్
ఆ ఇల్తుందంటా
మ్మ్ ఎవరంట ఏం చేస్తుడంట అబ్బాయ్
ఏం తెలద్ శావణ మాసం అంట
ఏమోనే నాకే వర్షాకాలం అప్పుడు అనుకుంటనే
అవునా ఏమో నా కూడా తెల్వదు కాన్ ని అన్నరంట అయితది ఒత్ మరి మేబి వస్తావ నువ్ ఒకవేళ అయితే
ఓ నో రాన్
రావా
రాను అయితే స క్షిత మన్న బస్సు లో కలిసిందే కలిసంటుంది ట కదా ఎవరు ప్రతిక్ వాళ్ళక్ మారేజ అంట కదా పోదామా అని అడిగింది
అవ్ను అవునే ఆమె నైతే ఎన్ని సార్లు సార్ల మెసేజేసిందో పాపం బాధ అయింది నాకెళ్తే బాగుందనిపించినప్పుడు అప్పుడు ఇంటి దగ్గర వేరే ఉండేనేనుగాని పోబుద్ధి కాలే ఎండవుతుంది అంత రిస్క్ రిస్క్ వర్షమా అని పోలేదు పోతాయిపోత్ తుండె అసలు
కో ఇలాంటివి బిందు కి చెప్పాలి తెలుసా బిందు అయితే వస్తుంది పోదామా అంటే ఆ పోదాం నడువు అని వస్తుంది ఖాళీగానే ఉంటది కదా
ఆ కనక తంతైడియ రాలేదప్పుడు
ఏం చేసింది మొన్న బిందు నవ్య సిరి వీళ్ళందరు కలిసి ఫొటోస్ దిగిర్రూ మెడారం పోయినట్టున్నారు మరి ఎట్లా పొయ్యిర్రు కార్లో పోయిర్ ఎట్లా పోయరో గాని పోయిరు మంచిగా ఫొటోస్ దిగి పెట్టిర్రు స్టేటస్
చ చ చ చ
మ్మ్ దాని పని మంచిగ ఉన్నదే నన్నయితే హైదరాబాడ్కి పోతానంటే నన్ను అసలు వోనియలే పోనీయలే తెలుసా చందు ఏమన్నది చెప్పాలా మనం ఎట్లా పోతమే మనం పోలేమే మస్తు కష్టం ఐతది మనం ఎట్లా సర్వైవ్ ఐతం మనం అవ్వలేము ఆడవాళ్ళు దొంగలు ఉంటరు వాళ్ళు ఉంట్ వీళ్లుంటరు మస్తు కష్టం అని చెప్పిందేన్న నాకైతే మనం ఈడనే చూసుకుందామే ఈడ నేను బెట్టిస్తా బా దీంట్లో పెట్టిస్తాను అన్ని అబద్ధాలు చెప్పిందే నాకైతే మా మమ్మీ నాకు చెప్తేది నువ్వైతే ఆ పిల్ల మాటలు నమ్మినావు ఆ పిల్ల మాటలు పెట్టుకొని ఉన్నావు గాని నీది నువ్వు పోయిందే మంచిదయింది బిడ్డా అని అంటది తెల్సా మా అమ్మ
ఆ అవును మరే
ఆ బస్సు వేస్ట్ దే అంత ఘోరం చేసిందే ఒక ఫ్రెండ్ అయ్యిండి అట్లు చేస్తారా అసలు
ఉంటరిగా గ్యాంగ్
నీలాంటిలు అంటావా
మంచిగ ఏముందే తింటాంది తిరుగుతాంది ఇంట్లనే ఉంటున్నట్టు ఉంది కదా ఎట్లేదు
అంతే మ్మ్ వాళ్ళ తిరుపతి ఫోన్ చేసాడు వాళ్ళు తీరుపుతో మాట్డుతుద వాళ్ళ అక్కకి బా తిన్నరా
అదే అదే
ఇలా అక్కతోని మాట్లాడదు
ఇక్కడే ఉంటుందా హైదరాబాద్ లో అక్కడ ఉంటుంది ఇలా
వాళ్ళ ఇంట్లోనే ఉంటది హైదరాబాద్ లో ఇట్లా ఉంటది వాళ్ళ పాపనే ఎవరు చేసుకుంటారు ఇక
ఆ అదే అందుకే
వు
మ్మ్
మంచి వాళ్ళ బావనయితే ఎంత ఎట్లా తెలుసానే ఆ ఈ పిల్ల ఇప్పుడు ఈమున్నదా ఈ అక్క ఉన్నదా వాళ్ళ అక్క ఏది అడుగుతే అదే కొనిస్తాడు సెకండ్ లా కొనిస్తాడు తెలుసా వాళ్ళ మా వాళ్ళ అక్క మాట జవదాటాడుయనే
అవునా
ఆ వాళ్ళ అక్క వాళ్ళ బావ పైసలతోనే ఇల్లు మంచిగా చేసుకున్నారు తెలుసా ఆళ్లు
అవును అవును చూష్నా గ్రేట్ అస్సలు అవి పెడతయి కానీ గ్రేటే అసలు అమ్మ అప్పుడ ఎట్లా ఉండ ఇప్పుడ ఎట్ ఉన్నారు
అప్పుడు ఎట్లుండనే మంచిగ లేకపోతుండేనా
నువ్వు వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోవలే
పోలే
నేను ఒకసారి వేనా అంటే మంచిగా అంటే ఇంకా నార్మల్ ఉండే మంచిగానే ఉండే ఇంకా నార్మల్గా ఉండే ఇప్పుడు మస్తు తోప్ జసి
కనీ మస్త్ తుట్ట ఎక్కువ తెలుసా ఇల్లు మంచిగా కట్టుకున్నాం అనేసి అంత ఎవ్వరింటికి పోయినా పేర్ల పెడుతదే వాళ్ళు ఇల్లు ఇట్లున్నది అట్ల ఉన్నదని అదైతే.
అవునా ఆమె కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చింది కదనే ఎందుకట్లా ఒకర్ని అనడం.
కదా నాకు ఎప్పుడైనా ఘోరంగా అనిపిస్తది తెల్సా క్యాస్ట్ ని తీసి మాట్లా డతది ఆ పిల్ల.
అ
మస్త్ వేస్ట్ ది అనిపించింది నాకయితే.
పట్టించుకోవద్లే అవ న్నీ వదిలేషయ్ సోది మొకంది.
ఎప్పుడో అసలు ఆమకు ఫోన్ కూడా చేస్తలేను తెలుసా నేను ఆమెకి ఇంకా జాబ్ వచ్చింది ఇట్లా చేస్తున్నా అని చెప్తానైతే అమ్మ ఎంత కుల్లుకుంటదో.
అల్రడీ తెలుసులే నన్ను అడిగింది ఒకసారిగా గప్పుడెప్పుడో. రాఖీకి అనుకుంటా చెప్పినా కా నీకు రాఖీ ఇగ ఇప్పుడు ఎటు వాజేడా ఎటో ఎళ్దాం అన్నట్టు కాల్ చేసి ఉండే.
హ్మ్
ఆ అప్పుడు అడిగింది అవునంటా కదా అని అంటే నేను కూడా ఏమో నాకు తెల్వదని చెప్పిన
హ్ ఆ అది అట్లా గాలిచ్ గాలిగా అట్లా అడిగింది. ఏమంటార చూద్దాం అనేశి.
కావచ్చు నేను నాకు తెలవదు అని చెప్పేస్న. అవునా వచ్చింద ఆ వచ్చిందంట ఎవరికి చెప్తలేదంట అది ఇది అనుకుంటా చెప్ తే ఏమైనా తింటరా. ఎ అనుకున్ ట అన్నది ఏ అవన్ని ఎవడు పట్టిచ్చుకుంటడా సరే ఉ అన్న అంతే
హుహ్ మస్త్ తలకాయ నొస్తుంది నాకైతే.
నాకూడా
కాళ్ళు లాగుతున్నయి.
గోరంగా టీ తాగితే బాగుండు అనిపిస్తుంది
ఊక తాగొద్దు చెందు టీలు
హు ఏం చేద్దాం అలవాటు అయింది ఇగా అ
అలవాటైన ప్రాణం అంటావా
అవును మల్ల టీ టీ టీ టి టీ అంటే సస్తారు కొంతమంది నాలంటోళ్జు
నువ్వు అందులో ఫస్ట్
ఆ నెంబర్ వన్ ఉంటా నీకు నువ్వు ఎక్కువ మిల్క్ తాగుతావు కదా హలో